ఉదయనండి ఉదయం
హలో వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తామండి బాగున్న మంచిగున్నర
అవును మీరు మంచున్నారా
అవున చెరువున్నదా భోజనం చేసిరండి
లేదు ఇప్పుడే లేసినాము మొహం గాడగాలి మీరేం చేస్తున్నారు హలో
డ్యూటీకి రెడీ అయితున్నమండి
ఓ ఏం చేస్తారండి మీరు ఉద్యోగం జెస్తరా అ ఇంకా మీరు భోజనం చేసార అన్నయ హలో
ఆ ఇప్పుడు చేసి వెళ్తాం భోజనము
ఓకే స ఇంకా
రే ఇప్పుడు మీరేం చేస్తారండి ప్రాణాకాల పరీక్షలు ఉన్నాయండి మీరేం చేస్తారండి
నేను ఖాళీగానే ఉంటానండి ఖాళీగానే ఉంటాను రేపు ఒకేయా పరీక్ష ఉంది దాని ప్రి దాన్ని చదువుకుంటున్న నేను
ఆహా పెళ్ళి అయిందా అండి మీకు
లేదండి నేను ఒక విద్యార్థిని
అవునా
ఆహా
విద్యార్థులు అందరు పెల్లి చేసుకుంటారు కదా అంటే
ఇంకా ఆ సమయం రాలేదు
సమయం రాలేదా అన్న మరే విద్యార్థిలాంటె అందరూ విద్యార్థులే కా విద్యార్థుల నుంచలే కదా వచ్చి పెళ్ళి చేసుకునేది
అవును అంటే ఇంకా ఆ సమయం రాలే
ఆ సమయం రాలే ఆ వచ్చినప్పుడు చేసుకోం అవును ఇప్పుడు మీరు మీరు ఒక్కరే ఉంటారండి అంటే హస్టల్ ఉంటారా లేకపోతే ఇంటి కాంచెలే వెళ్తారా మీ పరీక్ష రస్తానికి
హాస్టల్ నుండి పోతామండి పరీక్షకి.
హాస్టల్ నుండే పోతరా!
మీరు ఎక్కడ ఉంటరు?
మేము ఇక్కడ్నే ఇక్కడ కరీంనగర్ లో ఉంటమండి మేము.
అవునా
ఆ
అక్కడే చదువుకుంటరా?
ఆ ఇక్కనే చదువుకుంటను, ఇక్కనే అన్నిటికీ ప్రీపేర్ అండి చదువు తున్నం చదువుకుంటున్నం
ఇంక
ఇప్పుడేమీ ఏం పరీక్షలు ఉన్నయండి మీకసలు.
ఉద్యోగం కోసమే పరీక్షలు ఉన్నయి ఇప్పుడు.
ఉద్యోగం కోసమేనా
ఆ
లేకపోతే మీ కాలేజీలో గిట్ల ఏమన్న పరీక్షలున్నయా
కాలేజ్ అయిపోయిందండి మాయి కాలేజ్ అయిపొయి రెండు సంవత్సరాలు అయితుంది.
ఆ హాఁ మరీ కాలేజ్ కాలేజ్ అయిపోయిన తర్వాత మేము విద్యార్థిని అంటే
అంటే ఒక ఖాళీ విద్యార్థి పనిలేక
ఆ హాఁ ఖాళీ విద్యార్థివా!
ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న విద్యా
అంటే ఇంతవరకైనా ప్రైవేట్ లో చేసుకోపోయిళు మీరు మరి.
అంటే కొన్ని రోజులు చేసినా అండి మొన్ననే మానేసినా.
మొన్ననే మానేసిన్రా
మ్ ఒక ఐదు నెల్లు జేసిన దాని తర్వాత మొన్న ఓ ఆ టైమింగ్స్ నచ్చక మానేసిన అండి మళ్ళీ వేర్ రెది వెతుక్కోవాలి
వేటికి ప్రిపేర్ అయితానని ఇప్పుడు దేనికి చదువుతున్నారు మళ్ల
ఇప్పుడు అంతే ఇంక సాఫ్ట్వేర్ ఏదో ఒకటి ఏదో ఒక కంపెనీలో
ఆ హా
ప్రిపేర్ అయితు
మంచిగ చదువుతుండ్ళ అండి మరీ
ఏదో సగం సగం చదువుతున్న అంతే.
ఇగ సగం సగం చదివితే ఉద్యోగం అట్లెట్ల వస్తదండి మంచిగా చదవాలి కదా.
ఊరికొక్కళు ఫో ఇట్లే ఫోన్ లో వయిస్తూ ఫోన్ మాట్లాడడానికి సరిపోతుంది నాది
అ అయ్యో అంటే ఇప్పుడు నేను ఫోన్ చేసినందుకు అంటల్లా లేకపోతే ఇదివరకు చాన మంది ఫోన్ చేసి
ఆ ఈ ఈ నీ నాది నిన్నట్ట్నుండి ఫోన్ లు మాట్లాడడానికి అయితుంది.
అవునా
మ్ ఇగ సదువు ఎక్కడికి పోతదో తెలిట్లేదు మరి.
అయినా మరి ఫోన్ బంద్ వెట్టీ చదువుకోపోయిళ్ళు ఫోన్ డైరెక్ టు స్విచ్ ఆఫ్ చేసి
స్విచ్ ఆఫ్ అంటే కొంచెం ఫోన్లనే కొన్ని చదువుకుంటున్నా నేను. కొన్ని లాప్టాప్లా చదుకుంటున్నాను.
అంటే మరి చెప్పండి మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఇట్ల బిజీగా అంటే మేము పని మీద ఉన్నం మేము చదువుకుంటున్నాం అని చెప్ పనియు మనక్ కాల్ ఇంపార్టెంట్ కాదు కదండి. మనక్ జాబ్ అనేది ఇంపార్టెంట్.
అవును కానీ ఇంకా నాకు నా మిత్రురాలు ఉంది ఒక అమ్మాయి, నన్ను చంపేస్తుంది ఆమ
ఆమే మొత్తం ఫోన్లతోనే చంపేస్తది కావచ్చు.
అవునా ఉత్త ఫోన్లతోనే చంపేస్తుంది.
ఆా వాళ్ళ అంటే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆ వాళ్ళ ఇంట్ల వాళ్ళతోనే మొత్తం ఆమె మాట్లాడి వాళ్ళ మా నాన్నతో మాట్లాడిస్తుంది వచ్చుదన్న
అవును ఆమెకి ఏం పనలేదు అంత్తను ఫోన్ లో మాట్లాడించుకుంట చసుసింటదేమో
ఆ అదే అ అనుకుంటానే ఉన్నా ఇప్పుడు మే మిత్రలు ఫోన్ చేసిందంటే ఆమె మాట్లాడిందంటే ఎట్లా వాళ్ళ ఫ్యామిలీని యొక్క పర్చయం చేస్తారు కదా అట్లా పర్చయం చేయొచ్చు మీ గుడిగా
ఆహా మేమ ఆ వాళ్ళ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాల్దడి ఒక మూడు సంవత్సరాల క్రితం ఉగాదికి
ఆహా ే జర ఆహా ఉగాది మంచిగా జరుగుతుందండి మీకడ
ఆ మంచిగా జరుగుతుందండి ఇగా
ఏవిం చేసి రండి ఉగాదికి
పొద్దున ఏంటి ఉగాది పచ్చడి చేసుకని ఇంకా కోలలు భక్షలు మీరేమంటారా
మేము బ బచ్చాలి అంటామని
అది చేసుకొని ఇకా మంచిగా పప్పు అన్నం అన్ని కర్రీస్ వేసుక తింటాము
బచ్చలలో పప్పు వేసుకుంటే బాగుంటుందటే కదండీ నిజమేనా పచ్చలలా పప్పున్న బెల్లం వేసుకుంటే బాగుంటందట కదా మీరే లేదా మా మమ్మీ అట్ మా అమ్మ నాన్న అట్ మా అమ్మ అట్లనే చేసది మకు అ
ఆహా
ఆ అందుకనే మీకు తెలుసుకవచ్చు అని అడిగన
నైట్ అంటే మధ్యాహ్నం వచ్చ అట్లా ఒక పంతులు వస్తాడు
ఆ
పంతులు గారు వచ్చి అందరికి ఆ సంవత్సరం ఎట్లా ఉందో చెప్పేసి వెళ్తది
అ
రాశిపలాలు చెప్పేసి
ఆహ
ఎంత ఇంకా మేము
మీరు కూడా చూపెట్టుకుంటారా మీ అంటే ఊ మీ ఊరు మొత్తం మొత్తస్తారా మొత్తం
చ్చి అన్ని అందరి చెప్పేసి
అవునా మళ్ళీ వేనే పంపి
హా హలో హలో